హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
నే ఉన్నా
భోంచేసార అండి
ఆ బోన్ చేసినాండి అయిపోయింది మీరయిందండి అవునండి మీరు ఈ మధ్య ఎక్కడైనా ప్రయాణాలు చేసి తారండి అంటే ఎండాకాలం సెలవులు ఉన్నాయి కదా
ఆ అవునండి చేసామండి అంటే మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ తో కలిసి ఎల్లామండి వేరే ఊరికి ట్రావెల్ చేస్
అవునాహా అంటే ఎట్లా వెళ్ళారండి బస్ తోన కార్ తోనా
మేం ట్రైన్ లో వెళ్ళామ
ట్రైన్ లో ఓకే ఓకే రైల్ త వెళ్ళారా ఎట్లా అనిపించిందండి రైల్ లో వె
ఆ రైలు లో వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే మన కుటుంబంతో కలిసి ఉంటాము సంతోషంగా కూర్చోడానికి వ్య అంత కంఫర్ట్ గా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది
నండి
ఇప్పుడు బస్ లో పోతే కొంతమందికి వామిట్స్ వస్తాయి అలా అలాని కార్లో పో కొంతమందికి వామిట్స్ వస్తాయి ఇక అయితే ట్రైన్ ప్రయాణం రైలు ప్రయాణం చేసినాం అనుకో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు
చ్చ గాలి కూడా వస్తుంది ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది గాలి వస్
బా అంటే ఇప్పుడు ట్రైన్ రూట్స్ అన్ని కొండల్లో నుంచి అట్లా సిటీ అవుట్ కట్స్ లో ఉంటాయి కదండి అప్పుడు ఇంకా మనకి చల్ల గాలి అట్లంతా బా అనిపిస్తుందండి చెట్లు కనిపిస్తాయి చుట్టూ గా ఉన్న పరిసరలన్నీ బాగుంటాయి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఆ మే ఆ మేమై వెళ్ళినప్పుడు కిటికీ పక్కన కూర్చోడానికి కె ఎక్కువగా ఆ ఇష్టపడతామండి
అవునండి
మీకే ప్రయాణం అంటే ఇష్టమండి
నా కూడా రైలు ప్రయాణం అంటేనే ఇష్టం అండి రైల అయినా కార్ అయినా ఇష్టమ అండి ప్రయాణాలు చేయాలండి ఎందుకంటే మన కష్టాలు ఏమైనా ఉన్నా కొంచెం రిలీఫ్ అయితది మైండ్ కొంచెం అంటే కొంచెం వేరే వేరే చోటకి వెళ్తే కొంచెం ఏంది మైండ్ అంటే చేంజ్ అయెంతది కొంచెం కష్టాలు వచ్చినా స్ట్రెస్ ఫీల్ కాకుండా కొంచెం రిలీఫ్గా ఉంటది
పోన్లే అండి ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఇంట్లో ఉండే గొడవలు సమస్యలతో ఆలోచిం చించి మైండ్ ఇదయింటది
వర్ ఇంట్ల పని ఇది దీంతోనే అయిత
అట్లా కొంచెం బయటికి పోటి సరదాగా మైండ్ కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటై
అవును రీ అవును కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా అనిపిస్తుది మేము అవునండి ఈ మధ్య చేసినాము ఆ కారుతో వెళ్ళినాము అండి రేలే గానీ కారు తో ఆ ఓకే అంటే ఒక ఫంక్షన్ ఉండేదా అండి అక్కడికి వెళ్ళినము అన్నట్టు
ఎలా అనిపించిందండి మీకు ఆ ప్రయాణం
ఆ మంచి అనిపించిందండి అంటే మధ్య మధ్యలో ఆపినం అన్నట్టు మన కారే కాబట్టి
ఆ
ఐదు గురువు వెళ్ళాము మధ్య మధ్యలో అప్ టినం అనట ఆపి ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకొని పూనమ్ తిన్నాం జూస్లు తాగినం అన్నట్టు మ మ్ మధ్య మధ్య అప్ వేసి వెళ్ళినామ్ అన్నట్టు పెళ్లి ఉండేది అన్నట్టు చుట్టాల పెళ్లి ఉం అంటే మెల్లమెల్లగా ఆపేసి వెళ్ళినం మళ్ళీ అక్కడ పెళ్లి కూడా మంచి ఆయింది మేడం అయింది పెళ్ళి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే చేస్తారు కదా వేరే ఫంక్షన్ రిసెప్షన్ అని అది వేరే ఊర్లో ఉండే అన్నట్టు చిన్న ఊర్లో కా ఆ అట్లనే ఆ అట్లా అంటే వాళ్ళు బస్సు పెట్టారు దాంట్లో వెళ్ళినాము అంటే మాకు రూట్స్ అవంతా తెలియదు కదా వెళ్ళే దారి తెలియదు కాబట్టి వాళ్ళ బస్సు లోనే వెళ్ళినాం
ఇంటి దగ్గర నుంచి పెళ్ళకేమో కార్ లో వెళ్ళినారు అక్కడ నుంచి బస్సు లో వెళ్ళినారు ఆ ప్రయాణం
మంచి అంటే వాళ్ళు రీస్ రిసప్షన్ ఇట్లా ఫంక్షన్ లో పెట్టకుండా రిసార్ట్ లో పెట్టారు మంచిగా ఉండే అన్నట్ అంటే రిసార్ట్ పెద్దగాంటది కదా వంద మంది చాలా మందిని వచ్చారు అన్నట్టు అక్కడే భోజనాలు అంటే భోజనాలు ఉండే డిన్నర్ అక్కడే ఉండేది అన్నట్టు ఇగ ఆడుకున్న వాళ్ళు చిన్న పిల్లలు ఆడుకున్నారు పక్కన స్విమ్మింగ్ పూల్ ఉండే ఇక దాంట్లో ఆడుకునే వాళ్ళు దాంట్లో ఆడుకున్నారు కూర్చున్న వాళ్ళు కూర్చు అంటే డిఫరెంట్ గా అనిపించింది వచ్చిందండి ఎప్పుటికైనా ఫంక్షన్ల్ ఉంటది ఫంక్షన్ల్ వెళ్తాము శుభాకాంక్షలు ఇస్తాము బహుమతులు ఇచ్చేసి తినేసి వచ్చేస్తాము కానీ ఇది కొ కొంచెం అంటే వేరేలాగా అనిపించింది
పోన్లే అంటే రస్ రిసార్ట్ కదా అట్లా ఎ చేయచ్చ ఎలా అనిపించిందండి మీకు అప్పుడు అక్కడ
అండి అంటే వాళ్ళు దినం మొత్తం కి బుక్ చేశార అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఆ అట్లనే ఉన్నాం అంటే కొందరు ఇక నైట్ అయితే కొందరు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి మిగతా వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఇక నైట్ మే ముఎవరు అంత పడుకోలేదు అంత స అంత సరిపోలేఅన్నట్టు జాగ ఇక కొందరు కూర్చొని ఉన్నారు ఇగ ఏజ్ ఉన్న వాళ్ళు పడుకున్నారు మిగత వాళ్ళు ఇగ ఆడుకోవడం ఆ అది చేయడం ఇది చేయడం తినడం అవే దాంతోనే సరిపోయింది అన్నట్టు మంచి అనిపించింది అంటే ఎండాకాలం మా ఊహే అట్లా ఉంటదని అనుకోలే ఊరే గానీ అట్లా ఉంటది అనుకోలే క అక్కడ కొ కొత్తగారు చేశారంట రిసోట అట్లా చేశారన్నట్టు
మంచిగా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ తో టైం అంతా గడిపినారు
అంటే ఒక దిక్కువ ఇక డెకరేషన్ కూడా చేశారు అన్నట్టు పెళ్ళిలా కనిపియాలి కదా ఆ పెళ్లికుది పెళ్ళికొడుకు కూచునట్టు అట్లా కూడా చేసారు ఒక దిక్కు డెకరేషన్ చేశారు ఇంగా వచ్చిన వాళ్ళు బహుమతులు తెచ్చిన వాళ్ళు బహుమతులు ఇచ్చేసారు ఇకా తినడానికి ఒక దగ్గర ఉండే తినే వాళ్ళు తిన్నారు ఆడు కునే వాళ్ళు ఆడుకున్నావు ఇ కూర్చుని చూసేవాళ్ళు కూర్చుని అన్ని ఉన్నాయి అ
మళ్ళీ రిటర్న్ దేంట్లో ప్రయాణం చేసి
మళ్ళీ బస్ లో వాళ్ళ బస్సు లోనే వచ్చినమండి బస్సు లో వచ్చేసి మళ్ళీ మా కార్లో మేము వచ్చేసినం అన్నట్టు
ఆ
అంటే మూడు నాలుగు రోజులు అయింది అన్నట్టు మంచిగా అనిపించింది ఆ పెళ్ళి అంటేనే సంతోషం ఉంటది వేరే వేరే ఫంన్ ఉంటాయి కదా ఫంక్షన్ వేరే వేరే ఫంక్షన్ ఉంటది ఇవి అవి అని అందరినీ కలిసొచ్చ కలుసుకోవచ్చు ఆ ఇంకా ఇది కొ కొంచెం డిఫరెంట్ గా వేరే లాగా ఉండేసరికి ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు కొన్ని గేమ్స్ కూడా పెట్ పట్టిన్ రన్నట్టు అండి అంటే ఏమంటారు ఎట్లా అంటారు ఏదన్నా కనుక్కోవాలి ఏదన్నా దాచి పెడతారు టీమ్స్ లాగా చేసి అది కనుక్కోవాలి ఎక్కడ పెట్టి ఉన్నది ఏమున్నది ఆ పేపర్ లో చూసి చేయాలని
ఆ బాగుంటుందండి అట్లాంటి గేమ్స్ అంతా ఆడితే
అట్లా ఆడినామంట అట్లా అట్లా అయిందండి బాగా అనిపించింది
ఆ అంటే మీకు ఎవరితో ఆ అదే అండి మీకు ఎవరితో ప్రయాణం చేయాలంటే ఇష్టం ఉంటుందండి ఎక్ ఎక్కువ
ఎక్కువ పెళ్ళి మనాదే ఫ్రెండ్స్ తోనే ఉంటదండి వెళ్ళాలని
అవునులేండి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మనము ఏమి లోపల దాచుకో కుండా అన్ని బయట పెట్టుకుంటా సరదాగా బామ మాట్లాడుకుంటా ఉండొచ్చు
మంచిగా అనిపిస్తే మంచిగా అనిపించింది అని చెప్పొచ్చు మంచిగా అనిపికపోతే మంచిగా అనిపిలే అదే పెద్దలు ఫ్యామ్ కుటుంబంతో పోతే చెప్పలేం
ఆ అవునులే అండి లోపలే దాచుకుంటు
ఆ లోపలే చెప్ప ఆ ఏమనుకుంటారు మళ్ళీ ఏమంటారో ఏమో అని ఉంటది అన్నట్టు ఇక ఫ్రెండ్స్ తో పోతే స్నేహితులు పోతే అది వేరే రకంగా ఉంటది సరదాగా ఏమైనా చెప్పుకోవచ్చు ఇక స్నేహితులు కాబట్టి అర్థం చేసుకుంట ఉంటారు అన్నట్టు
ఆ అవునండి. మనం వాళ్ళ దగ్గర మాత్రమే మనం మనలా ఉండగలం. మన, మన సంతోషం గాని, మన జోక్ చేయడం గానీ, ఏ విషయమైనా బయట
అవునవును. అవును. అదే, పెద్దలు ఉంటే కష్టం అనిపిస్తదండి, చెప్పాలా, చెప్పొద్దా, చెప్పాలా, చెప్పద్ద అన్నోనె నె ఉంటాం.
అవునండి. ఎందుకంటే చెప్తే ఎలా తీసుకుంటారో, అది తప్పన్ టారో అంటే పెద్దలకు కొంచెం చాదస్తం ఎక్కువుంటుంది. కదా! మా పాటల, ఆ, మాట్లాడిన ప్రతిదీ తప్పనే అంటారు.
డి
మ్
అవును అదైతే కరెక్టే.
మ్ నాక్కూడ అంతేనండి మా ఫా ఫ్యామిలీతో కంటే, మా ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్ళడమే నాకిష్టం అండి బాగ. ఆ అవునండి. మేము కూడా వెళ్ళామండి. రీసెంట్ గా ఒక ట్రిప్ కయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్,
అవునండి.
ఆ అవునండి. చాలా బాగుంటుంది.
ఆహా హ ఫ్రెండ్స్ తో స్నేహితులతో వెళ్ళేది, మంచిగనే ఉంటదండి. అంటే అది వేరే ఇక దాని సంతోషం మనం దేంతో కంపేర్ చెయలేమ్. అది వే హమ్ అది ఆ ఆనందమే వేరది. ఆ, ఆ. ఆనందమే వేరుంటది. ఎవరితో పాలుచుకున్నా అది మనం చెప్పలేం అంత ఆనందం ఉంటది అది. ఇగ పెద్దవాళ్ళతో వెళ్ళినా మంచి నే ఉంటది కానీ, వాళ్ళు పాటించే లొ బొ పట్టింపులు పాటించాలి. చాలా ఇది, అది అనేసరికి మనకు కొంచెం విసు కోస్తది. అబ్బా ఇక్కడ కూడా వీళ్ళ మాట వినాల, అనిపిస్తది అట్ల.
మ్ ఆ అవునండి. ఇక్కడ కూడా మనం మనక్ న
మ్ ఆ అనిపిస్తది. అంటే వాళ్ళ భయాలతో వాళ్ళు చెప్తారు కానీ, ఓకే. చాలా మంది చేస్తూ ఉంటారండి. టైం దొరికినప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. బీచ్కెళ్ళడం అయి నా, వాటర్ ఫాల్స్ చూసుకోవడానికి వెళ్ళడం అయినా, ఇక ఎళ్తూనే ఉంటారు జనాలు. టైం దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడు.
ఆ
మీరు ఈ మధ్య ఏమైనా బీచ్లు ఇట్లా వాటర్ ఫాల్స్ ఏమైనా చూసారా అండి?
వింటాయండీ. వినిపిలేదు ఇంతసేపు చెప్తాన్నావ్
చెప్పండి.
అదే చెప్పండి.
ఆ ఉమ్ ఆ అన్ అంటే, నేనైతే ఎప్పుడు వెళ్ళలే వాటర్, కానీ వెళ్ళాలని ఉంది ఒకసారి వాటర్ ఫాల్స్
అవునండి. వెళ్ళండి. అక్కడ వెళ్తే, దాంట్లో తడవడం. గానీ ఆ నిళ్లలో మనం తడవ వేరే ఉంటది. ఆ.
అవును అది వెళ్ళాలి. కా కుదరతలేదు. అంటే, మా దగ్గర చిన్న పిల్లలు చాలా మంది ఉన్నా రు. ఇగ మా పెద్దోళ్ళు ఒప్పుకుంటలేరన్నట్టు అది. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్తే బాగుంటది అంటే జాగ్రత్త త్తగా ఉంటారు కదా చిన్న పిల్లలంటే జాగ్రత్తగా ఉండరు కదా
ఆ
హ్మ్ హు మీకు ఇప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు ఏమైనా ఇగ మెడిటేషన్ కిట్ తీసుకొని వెళ్తార అండి అంటే బయటికి వెళ్తాం కదా అప్పుడు ఏమైనా ఆడ ఆ ముందు జాగ్రత్తకి ఏమైనా తీసుకుని వెళ్తారా మందులయినా లేపోతే
అవునండి ఆ అంటే మనకి ఆ పరిస్థితి ఎ ఇక్కడ ఎలా ఉంటుందో తెలిదు కదా ఏమైనా జరగచ్చు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉన్ ఉండడమే మంచిదండి
అవునండి
ఆ
ఆ ఇంగ పట్టుకొని పోవాలండి ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉంటందో తె చెప్పలేం
ఆ అవునండి
సరే అండి మీ నుంచి మాకు మంచి సమాచారం దొరికింది చెప్పినందుకు ధన్యవాదాలండి
లా
అవునా ఆ ఆ సరే అండి మరి డి జాగ్రత్త గా ఉండండి అవును సరే అండి ఓ